చూపెట్టండి
ఏయండి?
హలో
హాయండి.
హాయండి ఎంజేత్తాళ్లు? ఏం లేదండి ఖాళీ, మీరేం చేస్తున్రు?
ఏం లేదండి, ఖాళీ.
ఆఫ్టర్ నూన్ మ్యామ్. లంచ్ చేసారా అండి మీరు? చేశామండి.
ఓకే, ఖాళీగనే ఉన్నారా?
ఆ కాలిగనే ఉన్నామండి
ఉమ్, దేని గురించి మాట్లాడుకుందాం టాపిక్?
మీ ఇస్టమండి, ఏదైనా ఓకే!
ఓకే, మూవీస్ గురించి మాట్లాడుకుందామ అండి సినిమాలు?
ఆ ఓకే అండి, మాట్లాడుకుందామ్.
చూస్తరా మరి మీరేమైనా సినిమాలు?
చూస్తమండి.
ఏదో నార్మల్ ఎజ్ చూస్తమంటే చూస్తారా? కచ్చితంగా అన్ని చూస్తరా?
ఖచ్చితంగా అనేం చూడనండి, నార్మల్గా చూడాలన్పిచ్చినపుడు.
ట్ల మీకేమైనా ఫేవరెట్ యాక్టర్స్ అట్ ట్ల ఏమైన్నా ఉన్నరా అండి, సినిమాలల్లో
ఆ హీరోలల్లో ప్రభాస్ ఇష్టమండి నాకు.
ఓకే రెబల్ స్టార్ ఫ్యాన్ అయితే మీరు
అవునండి మీకెవరి ఇష్టం అండి మరి
నాకు వీడి ఇష్టం అండి
అవునండి ఫస్ట్ విజయ్ దేవర కొండెలా అడిందికి
అవునండి
నా ఫస్ట్ ప్రభస్ తరువాత విజయ్ దేవరకొండ
నాగేమో ఫస్ట్ అండి సెకండ్ ఎవ్వర్లేదు ఇంకా
అవునా స్తారా అండి మీరు మరి మూవీస్ ఎక్కువగా లేదా నార్మల్గా చూస్తారా
ఇగ పర్టిక్యులర్గా అన్ని కాదు కొన్ని కొన్ని బాగున్నాయి అనే మూవీస్ చూస్తా అండి మ
ఫస్ట్ బానే చూసే చదానండి ఫస్ట్ మూవీస్ పిచ్చే బాగుండేగనీ ఇప్పుడు వెబ్ సిరీస్ కొరియన్ డ్రామాస్ ఎక్కువ ఫేవరెట్ అయినాయి ఎక్కువ కొరియన్ డ్రామా
ఓ కొరియన్ డ్రామా చూస్తారా
కార్టూన్ కొరియన్ డ్రామా రెండు
ఆ కొరియన్ లాంగ్వేజ్ ఏమన్నా వస్తాదా అండి మీకు
ఏం రాదండి
సప్ టైటిల్ జూస్ తూ అగడ బాడీ లాంగ్వేజ్ చూడ్డమేనా?
నార్మల్గా కింద
గర్ల్సు
బాగుంటది అండి క్యూట్ ఉంటయి స్టోరీస్
అంటే ప్యూర్ లవ్ ఉంటదా ఎట్ల నేనే చుడ్లే
ఆ ఎట్ల ఒక గర్ల్ని మంచిగా క్యూట్గా ట్రీట్ చేస్తాడు. హీరో అందులో ఏ ఏ వెబ్సిరీలో అయినా రెస్పెక్ట్, కేరింగ్, ట్రీట్ ఇంగ అదంతా మంచిగా చూపెడతరు అందుకనే ఎక్కొ చూ అందులో ఇంకా హీరోయిన్ ఇ
చాలా ఇష్టం అన్నమాట అయితే
ఎక్కువ చూసి మంచిగుంటరు. లాస్ట్ కాన్సెప్ట్ స్టోరీ కూడా బాగుం
హు హు
అవునండి
ఫేవరెట్ మూవీ ఏమైనా ఉందా
రీసెంట్ గా నాకు నచ్చిన మూవీ అంటే ఎనిమిది వసంతాలు మూవీ అండి తర్వాత ఆ రాజసభ రాజస అమ్ కామెడీ మంచిగా ఉంది మూవీ టూ అవునాండి నేను ఇప్పటికీ ఒక నైన్ టైమ్స్ చూసినా కావచ్చు ఎన్మి వస సార్
ఓ అంతా నచ్చిందా అండి
నచ్చిన మూవీ ఉంటే ఊ అంటే పెన్ డ్రైవ్ లో మూవీస్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి నచ్చిన మూవీ ఉంటే ఇ తిన్నంగా మనకి ఫోన్ అయినా టీవీ ఉందంది తినబద్ది కాదండి నాకు అదే ఇంట్లో అందరు ఉంటే ఆ అంతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తింటగా వచ్చిందండి
ఓ అమ్మో అంత సేప్తి న వద్ది కదా అండి హెల్త్కి మంచిది కాదు
తందుకేని ఇక మనకి బధకం ఎక్కువ తినడం
తినాక ఏమైనాడారా లేకపోతే అ సిట్టింగ్ పొజిషన్
లే లేదండి డైరెక్షన్ శహవయి ఎక్కడన్నా హల్ అనే సోఫ అవును సోఫల్ వంకుంట
ఇట్లా హెల్త్కి మంచిది కాదు కదండి కొంచసేపుైయినా నడవాలి
మరి నేను ఏమంత లావలేను
ఓకే ఓకే డన్ ఇంకా ఈ ఎనిమిది వసంతాలలో ఏం నచ్చిందండి మీకు మూవీలో అంటే మీకు అంటే ఏం నచ్చిందని అన్ని టైమ్స్ చూసారు ఎ టైమ్స్ చూస అన్నారు
ఆమె బుక్స్ ఆమె మోటివేషన్ ఆమె రోల్ మోడల్ అయిపోయి నాకు బాగుంది అంటే స్ట్రాంగ్ ఉంటారు కదండడి మూవీలో
ఓకే అమ్మా ఏదో కరాటేనా కరాటే కాదనుకుంటా కరాటనేనా
కరాటనేవ్వండి
మీరేమన్నా నేర్చుకుందామ అకున్నార ఇ ప్పయాను రోల్ మోడల్ అ అద అదేఓకే ఏద ఒకటిార్షల్ ఆట్ అది ఓకే
అన్ని ఇష్టమే చేయాలనిపిస్తే కానీ లేజినెస్ ఎక్కువ అండి నన్ను నిద్రకనా టైం అయిపోతే
అంతంత సేపు నిద్రకే ఇస్తే ఎలా అండి మరి తర్వాత ఫ్యూచర్ లో మరి
ఫ్యూచర్ లో లేద్దాం ఇప్పుడు మా ఫస్ట్ ప్రియార్ట్
ఓ ఓకే ఫ్యూచర్ల లేస్తారు పక్కా ఇగ
హ్
అప్పుడు తర్వాత హ ఇంకా ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది అప్పుడు లేద్దాం అనుకుంటే ఎట్లా అండి మరి
అదే ఇగ మమ్మీ క్లాస్ పీకుతది. డాడీ అద్దులే పడుకొని పోనీలే అనేసరికి లేసేసరికి టువెల్వ్ అయితది బ్రెస్ చేసి తినేసరికి వన్ అయిపోతది.
మొత్తానికి డాడీ లిటిల్ ప్రిన్స్ అన్నమాట మీరు
ఘోరంగా ఫేవరెట్
మ్ ఇంకా ఇప్పుడు ఈ మూవీస్ ఏమైనా థియేటర్ లో వాచ్ చేస్తారా అండి.
లేదండి మూవీస్ చూసినా కానీ థియేటర్ కి ఇంతవరకు వెళ్ళలేదు. నేనుండే ప్లేస్ లో కూడా వెళ్ళలేదు మా సొంతూరులో కూడా పోలేదు.
ఒక్కేసారి ఇవడ
నేను లాస్ట్ అండ్ ఫస్ట్ చూసిన మూవీ దమ్ము ఇన్ ఆ ఇన్ క్లియర్ గా ఉందా మోహన్ ఎ అదొక్కటే అయిపెంది.
థియటర్కి ఓటిటికి
బానే ఉందండి ఆ సౌండ్స్కే మరీ అంత సౌండ్స్ పడది నాకు మైగ్రైన్ హెడ ఎక్ ఉంది. సో నాకు సౌండ్ అంటే ఇరిటేషన్ బట్ స్టేట్స్ఉన్నాయిగాని ఎక్కువబెట్టుకోను నేను నార్మల్గా సౌండ్ ఉంటేనే చూస్తా
మొత్తానికి ఓ టి డి ప్లాట్ఫార్మ్ అన్నామాట ఆహ్ హుమ్ హ్మ్
మా ఫ్రెండ్స్ అందరూ థియటర్ బ్యాచ్ చే అల్సొ మా ఫ్యామిలీ ఎక్కువ ఎవ్వరు బోరు అంత ఇంట్రెస్ట్ పెట్టారు.
ఒకే అవును
అసలే బోన్ నిన్న కేందుకో నచ్చదండి. ఫోన్లో వస్తది కదా వెయిట్ చేసి ఫోన్లోనే చూద్దాం అనిపిస్ టీవీ అయిన ఫోన్ అయినా
అవునా
అవునండి
ఇంకా ఇప్పుడు సినిమా చూసేటప్పుడు ఏమైన్నా తినడం అట్లాంటివి ఏమైనా అలవాటు ఉన్నాయా మూవీస్ చూసుకుంటా
లేదు టీ వీ కే అంకితం
కంప్లీట్ మూవీ చూస్తార మనంమా పెద్దలే ఏమన్నా గ్యాప్ ఇచ్చేది ఉంటుందా
ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూస్తా అండి మళ్ళీ చూడబొద్దు అదే కంటిన్యూ చేస్తా కానీ ఇక అటు ఇటు ఇంట్రెస్ట్ అయిపోతే ఇక చూడ సగం మూవీ చూసి వదిలేస్తా మళ్ళీ తర్వాత అది సగం కంటిన్యూస్త అది గుర్తుంటుంది ఫస్ట్ అట్లనే గుర్తు మ సెకండ్ కంటిన్యూ ఇతాను
రన్నటున్నా అకు
కుక్కు లో ఉండాలి కదండి సినిమాల్లో ఉ
అరే ఎలాను అలా ూ చదువుతుంది కదాండి
హ్మ్మ్
మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారో అది మీ ఇష్టం ఇంకా
అవును
ఇప్పుడు ఈ మూవీ చూడడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా
ఏమో కొన్ని ఓకే మోటివేట్ కావచ్చు కొంచం అంటే తెలివని తెలుసుకోవచ్చు
ఓకే
అట్లుంటాయి కొన్ని ఇంక ఫైటింగ్ మూవీ ఏం రావండి పగలు వెళ్ళిపోతే అని ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ చూస్త అే బాగుంటది ఇట్లా శతమనంభవతి బల్గం
ఓకే ఓకే ఓకే బలగం అవునండి
ఆ సినిమా క్యాటగిరీని బట్టి కొన్ని గుడ్ గుడ్ థింగ్స్ నేర్చుకోవచ్చు
ఇట్లా మీక ఏమన్నా యాక్టింగ్ అట్లాంటివి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయాండి
ఏం లేదుడి నేను తిని అనుకుంటే తప్ప ఏం చెయ్యాలి
ఇ మనకు ని అే ఓడమ చాలా గొప్ప కలా అంటారు
అంతే అండి
దండి నిజంగా నిధర వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు మీ లెక్క
మోస్ట్ ఫేవరెట్ తింగ్ ఆది ఒక్కటే ఫస్ట్ ఉండ అండి స్కూల్ డేడ్స్ డ్రాయింగ్ ఇట్లా చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్న ఉండ ఇప్పుడు టూ లేజీ అయిపోయింద నే
అయ్యో
ఓకే ఇన్స్టాగ్రామ్ సీల్స్ బట్టలు బట్టలు మీస్ ఇప్పుడు ఈస్టర్ అని ఒక ఫెస్టివల్ ఉన్నదిదిస్తారు నాకు ఇప్పుడు డ్రెస్సు కావాలని నే నవే కంటి క్లాష్ ఇట్ల కూచొని కూడా నేను మిష్ తోనే చూస్తాడు ఆ మా తమ్ముని అడిగిన మా ఫ్రెండ్ ని స్ అడిగినా ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా
అదేంటి అంటే మీషో కొని ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి తో మీరు వేరే అప్స్ ఏమన ట్రై చేయకపోయారా సెక్ సెకండ్ హ్యాండ్ ఉంటాయండి మీషోలో
అవును ఆజియో మీషో ఆర్ ఆజియో ఆజియో ఎక్కువ ఇష్
కుదుర్తే మింత్రాలో ట్రై చేయండి
ఓకే అండి
ఊ ఇంకేంటి అంటే ఇప్పుడు ఈ మూవీస్ వల్ల చాలా మంది యూత్ ఇద అయిపోతున్నారు కదా ఇప్పుడు ఈ గన్ కల్చర్ అయితేంది స్మగ్లింగ్ అయితేంది డ్రగ్స్ ఉ సిగరెట్ ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ మోస్ట్లీ నీన్ మూవిలో నుంచి చూసి నేర్ నుకుంటున్నారా అని అనుకుంటున్నారు దానికి మీరేమ చెప్పాలంటె
మాక్సు డైలీ లైఫ్ ఫ్రెండ్స్ తర్వాత మూవీస్ థర్డ్ ప్రియారిటీ మూవీస్ అని చెప్తానండి నేనైతే ఫస్ట్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని బట్టి కూడా ఎక్కువ అలవాటు అయితంది సరౌండింగ్ పీపుల్
అవునవునండి ఊ
తర్వాత ఇగా మూవీస్ లో వేస్తున్నారు కదా అంటే అట్లా కూడా కొన్ని ఇన్స్పైర్ అయితరు మూవీస్ వల్ల
అవునవునండి ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చే మూవీ మొత్తం అంతా ఈ ఫైటింగ్స్ అయితేంది ఇవి అయితుంది ఆ అవునవును
ఇప్పుడు అంత కాన్ సెప్
ఓల్డ్ మూవీస్ అయితే చాలా ప్యూర్ లవ్ అయి కేంది అట్లాంటివి ఉంటాయి కదా సో మీకు పాత మూవీస్ ఏమన ఇష్టమా అండి
అమ్మ నేను ఏం చూడలేదండి ఫస్ట్
కనీసం సాంగ్స్ అయినా వినుంటారు కదండి ఆ
ఓకే బట్ ఉ మూవీస్ ఐతే చులే బ్లాక్ అండ్ వైట్ మూవీనే తెల్వది కనీసం పేర్లు కూడా నాక్ స సరిగా తెలువదు సాంగ్స్ ఓకే
అ లిరిక్స్ అయినా చాలా బాగుంటాయి కదండి
అవునండి బాగుంటయి
సరే అండి మరి
ఓకే అండి